హలో ఆ అక్క మొన్న మార్చ ఎయిట్ కు మానాదగ్గర మీట్ మీటింగ్ అయిందట మీరు వెళ్ళారా మీటింగ్కు
వెళ్ళిన
డిఎల్ ఫంక్షన్ హల్లొ అయింది కదా సీతక్క మేడం అదే ఉమెన్స్ డేకు గిఫ్ట్ ఫరు మీటింగ్ పెట్టారు మహిళలకు సంబంధించింది ఏమేమి కావాలి మహిళలకు ఏమిస్తాం అనేది చెప్పారట
మేము పోలేదు మమ్మల్ని రమ్మనలేదు పోలేదు మరి అక్కడికి ఎవరెవరు పోయిందో తెలియదు దాని గురించి తెలుస్తు
దేని గురించి జరిగిందో అది మీటింగ్కు
అదే మహిళలకు ఆ స్వయం శక్తి ఉపాధి కల్పిస్తామని ఎవరు వాళ్ళు స్వతాగా ఏమి లేని వాళ్ళకు షాబ్స్ పర్పస్ వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకు రుణాలు ఇప్పిస్తామని ఉన్నారట మన మహిళ గ్రూప్ తరపున హ వడ్డీ లేకుండా కూడా ఇస్తామన్నారు అంతం చెండి
మరి మా మహిళా సంఘం లీడర్స్ అయితే ఎవరు మరి చెప్పలేదు దాని గురించి మాట్ ట్లాడలేదు మమ్మల్ని పిలవలేదు మరి మేం పోలేదు అది ఏమి ఇస్తాన్నారు పథకాలు పథకాల గురించి మాకు తెలియదు మరి తెలుసుకోవాలి దాని గురించి లిడర్నడిగి మీటింగ్ గ్యాదర్ అయ్ మాట్లాడదాం అనుకుంటాను మరి దాని గురించి
తెలుసుకొని
మీటింగ్ వ్యాధర ఒకసారి తెలుసుకోండి మాట్లాడండి మహిళలకు సంబంధించింది అవి
తెలుసుకుంటాను మీకే మీకు కూడా ఏమైనా తెలుసుంటే చెప్పండి అట్లా మాకు
ఆ చెప్తాం చెప్తాం అంటే మహిళలు స్వతాగా వాళ్ళ ఇంట్లో వానితో పాటు ఏదైనా ఉపాధి సొంతంగా పని చేసుకోవాలనుకునే వాళ్ళకి షాప్ పర్పస్ పెట్టిస్తాం స్టాల్స్ పెట్స్తామంటు అష్టాసరాన చేసుకోవచ్చు వాళ్ళు పెట్టుకొని
అదే మా లీడర్లు ఏం చెప్తారు నాకు జూమాలీడర్ల అడునుకుని పెట్టుకోవాలిదని ఇది వాళ్ళు మాకు చెప్పలేదు చేయలేము
సరే అక్క